హలో హాయ్ అండి హవర్ యూ ఫైనండి
వాట్ ఆర్ యూ డూయింగ్ ఐ యామ్ టాకింగ్ అండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఊరికే కూర్చున్నాం బయట మీరేం చేస్తున్నారండి మీ పిల్లలు ఇవాళ స్కూల్ కెళ్ళి తొందర్నే వచ్చారండి
ఇవాళ స్కూల్ లేదండి వాళ్ళకి సెకండ్ సాటర్డే
అవునా ఇగ ఇక్కడ మా సైడ్ వాళ్ళకు ఉంది కదండి
సెన్సావియా స్కూల్ అండి సెన్సావియో
వాళ్ళకి ఇచ్చారేమో అండి ఇటు సైడ్ వీళ్ళకి ఇవ్వలేదండి
అవునా అండి
ఉమ్ స్కూల్లో ఏమైనా గేమ్స్ ఆడతారా అండి మీ పిల్లలు
ఆ ఆడతారండి జనవరి టుసిం జనవరి ట్వంటీ సిక్స్ కు మా చిన్న అబ్బాయి ఫైవ్ గేమ్స్ ఆడాడండి ఫైవ్ గేమ్స్ సు విన్ అయ్యాడండి పైవ్ గిఫ్ట్ వచ్చాయండి
ఫైవ్ గిఫ్ట్స్ తెచ్చారా అండి
ఉమ్ తెచ్చాడు సిక్స్ ఆమ్ ఒకటి గాంధీ ఏష మేశారండి
గాంధీశం కూడా వేశారా ఏ గేమ్స్ అంటే ఇష్టపడతారండి
ఇగ అన్నిట్లో ఆడతారండి పిల్లలు కబడి కోకో లెమను స్పూన్ది
ఆ స్పూన్ నోట్లో పెట్టుకొని లెమన్ చిన్నప్పుడు బాగాడేదండి అవి
మ్మ్ మళ్ళీ బస్తా దునకడం
బస్తా దని కడ ఓకే మ్మ్
అట్ల ఆడతాడండి
మీ పెద్ద బాబు
మా పెద్ద బాబు కూడా ఆడతాడండి ఒక రెండు గేమ్లలో వచ్చాడండి గెలిచాడు
కబడ్డీ అంటే ఇష్టమా అండి మీ బాబు
ఆ ప్రాంగం చాలా ఇష్టమండి
క్రికెట్ షటిల్ లాంటివి ఏమి ఆడరా అండి మీ పిల్లలు ఇంట్లో
ఆడతారండి కాకపోతే రోడ్డు మీద గంటసేపు అలా ఆడతారు స్కూల్లో మాత్రం పెట్టరండి
స్కూల్లో పెట్టరు ఇంటి దగ్గరకొచ్చాక ఈవినింగ్ టైమ్ లో ఆడతారా అండి క్రికెటు చెటిలు
ఆడతాడుండి చెటిలాడతాడు కబడ్డీ ఆడుతాడు ఖో కో ఆడతడు ఇంటికాడ క్రికెట్ క్రి
మీ మీ ఇంట్లో ఉన్నాయా అండి షటిల్స్
ఉన్నాయండి
ఊ ఇంకా చాలా ఇష్టంగా గేమ్స్ ఆడుకుంటారా బయట
ఆడతారండి పిల్లలందరూ కలిసి చాలా మంది ఉన్నారు
ఆడుకోవడానికి ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారా మీ పిల్లల కి
ఖళీలు కడుక్కొని స్నాక్స్ తిని గేమ్స్ ఆడు కుంటూ గేమ్స్ అనేసరక్కి అందరూ కూర్చొని హోంవర్క్ రాసుకుంటరండి ఆ అవునండి కొంచెం గట్టిగా మాట్లాడండి
వినిపించట్లేదా అండి గట్టిగా మాట్లాడితే బజార్ లో పోయే వాళ్ళందరూ నన్నే చూస్తున్నారండి.
చూస్తే మనకేందండి ఎవరితోటి సంబంధం లేదండి మన పని మనం చేస్త పోవాలండి ఒకరి గురించి పట్టించుకుంటే మనం పని చేయలేమండి.
అంత డిఫరెంట్ డిఫరెంట్ గా మాట్లాడుతుండ అని అందరు చూస్తున్నారు. చూస్తున్నారండి బయట వింత కోతు లాగ చూసుకుంటు పోతున్నారండి పోయే వాళ్ళు
పోనీయండి
కుంట మాట్లాడతారు చాలా బిజీగా ఉన్నారేమో అని
తర్వాతి జెబ్దులేండి మీరేం చేస్తున్నారని ఎందుకు అలా మాట్లాడారని వాళ్ళకు తెలియదు కదా మన
మీ ఫ్రెంట్ హౌస్ వాళ్ళ బ్రదర్ కాల్స్ చేయట్లే అని చెప్తున్నారండి. మీ ఫ్రెంట్ హౌస్ వాళ్ళ బ్రదర్
ఆ ఆపోజిట్ ఆ ఆ పెద్దమ్మ ఆ నే చెయట్లేనని చెప్ప చెప్తున్నారా
ఆ తను చేయట్లేధంట కదా
ఫోర్ అయిపాయాండి ఆమె తోటి నిన్న కూడా అడిగానండి ఇప్పుడు ఫ్రీగా లేను ఇల్లుకి ఆ
ఆ వాళ్ళ బ్రదర్ చే చెయట్లేడంట కదండి
చేస్తాండట అండి నాకే చెప్పింది ఆల్రెడీ టూ కాల్స్ మాట్లాడినా అన్నది మళ్ళీ ఆకి వేరే అబ్బా అబ్బాయి నెంబర్ కూడా ఇచ్చారంట అండి
మీ మరదల వల్ల పక్కన హౌస్
చేస్తున్నాడు చేస్తున్నాడు అండి నా కళ్లతోటి నేనే చూశానండి ఆ పర్సన్ని
అవునా నేను చెయట్లేను అసలు నాకు తెలియదు అని అంటున్నారు
హు మంచిగా బిజినెస్ మ్యాన్ లాగా చాలా చాలా క్యూట్ గా మాట్లాడుతున్నార అని చెప్పారండి.
అమ్మో నాకేం తెలిదు ఏమో నాకు తెలియదు నేను ఎందుకు చేస్తున్నా అంటున్నాడు అండి ఇప్పుడు అడిగితే అట్లాంటి వాటిలల్లో ఫాస్ట్ ఉంటారండి. సిస్టర్ బ్రదరు అట్లాంటి వాటిలల్లో ఫాస్ట్ గా ఉంటారండి.
కొంచెం గట్టిగా మాట్లాడండి నా చెవులకు వినపడట్లేదండి
సిస్టరు బ్రదర్ అట్లాంటి వాటి సిస్టరు బ్రదరు అట్లాంటి వాటిలల్లో ఫాస్ట్గా ఉంటారండి.
అవునండి స్టడీ ఎంత వరకు కంప్లీట్ చేసి చ్చారండి మీరు
ఆండీ
ఆ
ఇంటర్ ఇంటర్
ఇంటర్ ఆ ఏ గ్రూప్ అండి
బైపీసి అండి
ఉహూ
డిగ్రీ వన్ ఇయర్ రాశానండిం రాయలేదు ఒక త్రీ సెమ్ములు రాసానండి
అవునా
ఇక అక్కడికే మా పెద్ద బాబు కడుపులో పడ్డాడు ఇక బంద్ చేసానండి ఏ ఫీజ కట్ట అనిగానీ మా హస్బెండ్ ఒప్పుకోలేదండి పోవడానికి ఇంకా అక్కడికే ఆగిపోయిందండి ఇప్పటి వరకై తే ఇగ ఓపెన్లో వేసుకొని డిగ్ డిగ్రీ కంలీట్ చేయాలనుకుంటున్నామండి మళ్ళీ తర్వాత
చేస్తారాండి డిగ్రీ
ఉమ్ ఓపెన్ లో వేసుకొని డిగ్రీ కంప్లీట్ చేసుకుంటే అయిపోతాది అని చూస్తున్నామండి
ఉమ్
ఇక రెగ్యులర్ గా అంటే మనం పిల్లలతో పోలేమనేసి ఇక ఓపెన్ లో అన్నా ఇవి వయ్యాలని అనుకునమండీ
ఆ అవును అంతే కద అండిక పెళ్ళ అయితే పిల్లల అయితే రెగ్యులర్గా ఏడాపోతాం పోలేమండి
మళ్ళీ మాకు ఇక్కడ సపోర్ట్ చేసే వాళ్ళు కూడా లేరండి పిల్లల్ని పట్టుకోవడానికి కాసేప్ పట్టుకుంటూనే చీరాకు వచ్చేస్తాండి మా వాళ్ళకి
ఉమ్ ఆ మీకొకటీ చోపలండి రోహిత పిల్లలకు పది రూపాయలు ఇయ్యాదుగా అది చొపాలనుకున్నాను
తనేమో
ఆ మంత్రాలు కాదండి ఏం లేదు మా పెద్ద అబ్బాయి ఊరికి వెళ్ళడానికి స్నానం చేయడానికి షాంపులు అడుగుతున్నాడండి
ఉమ్
కాట్రపల్లి ఊరుకాడ పట్నాలేస్ అది దుర్గమ్మ పండుగ అండి
స్తున్నరండి ఆ ఊరికి
ఆ రేపు వెళ్ళాలండి మేము పిల్లలు ఇప్పుడు వెళ్తారట
ఇందాక కాల్ చేశారండి వాళ్ళ పిన్ని గారు కూడా త ఇందాక వాళ్ళ పిన్ని గారు కూడా కా కాల్ చేశారండి మద్ మధ్యలో ఆగిపోయింది
ఉమ్
కాల్ మిస్ రండి ఎన్ని కాల్స్ మిస్ అయ్యాయండి మీకు
మాకా ఫై అండి
నాకు ఫోర్ మిస్ అయ్యాండి
రొండయితే ముందుకే కట్ అయిపోయాయండి అసలు రెండు ప్లస్ మూడు అండి నావి సేము మూడో నాలుగో నాలుగు రెండేమో మూడేమో అసలు ఎత్తలేదు రెండు కాల్స ఏమో మేము ఎతత్తకున్న ఎత్తతినట్టు ఆప్షన్ చూపించ్ చ్చి కొన్ని జీరో సెకండ్స్ పడి కట్ అయిపోయింది
మున్నావి కూడా మూడు మూడు అట్లే అయిపోయండి ఎత్తకముందే కట్ అయిపోయిడి ఇంకొకటి సెవెంటీ ఎయిట్ సెకండ్స్ వచ్చి ఇంకోటి సెవెంటీ ఎయిట్ సెకండ్స్ వచ్చి కట్ అయిందండి ఫస్ట్ కాల్ ఇంకా చెప్పండి ఏం చేస్తారు ఏం ఫెస్టివల్ చేస్తున్నారండి వాళ్ళ దగ్గర
పండుగ అండి
త్రీ డేస్ చేస్తారంటే కదండి మీరు వెళ్ళారా మరి త్రీ డేస్ ఇవాళ్ళ బోనాలు చేస్తారని చెప్పారు
అవునండి
వెళ్ళరండి మరి మీరు డిన్నర్ కు వెళ్తారా
మీకు తెలుసా అండి ఆ పండుగ గురించి ఏమన్నా
నాకేం తెలీయదుండి ఇందాక తను చెప్పింది మేం చేస్తున్నాము త్రీ డేస్ ఫెస్టివల్ అని చెప్తారండి
ఎల్లమ్మ కు ఒక్కపొద్దున్నారా అండి మీకు ఉందా ఎల్లమ్మ
ఆ ఉన్నారండి మొన్న ట్యూస్డే రోజు ఉన్నారు ఈసారి ఏమి లేమండి ఇ లాస్ట్ ఇయర్ ఉన్నాను
ఎలా చేస్తారండి మీరు
ఎలా చేస్తారు గుగ్గిలు వేస్తుంది వేస్తారు కొంచెం అన్ని రకాలుగా వ చేస్తారు కదాండి ఆ
అ
మంచి శనగలు మొక్కజొన్నలు
ఆ తొమ్మిది రకాలుగా వేస్తారు కదండి అవి
కుడలు గు అది కుడుములు చేస్తారు
ఆ కుడుములు కూడా చేస్తామండి కుడుములు చేస్తాము కొంచెం పప్పుసి పచ్చన్నంలో ప్రేసర్ పప్పు కొంచెం వేసి చేస్తామండి చింతపండు పిసికి దాందులో కొంచెం మిరపకాయ ఆ మిరపకాయని కాల్చి పూల్స్ లాగా చేస్తారండి కళ్ళు పోస్తారండి మా దగ్గర దేవుడిది పెట్టిన తర్వాత కి
ఆ
మీరెలా మీకున్నదా అండి
ఉన్నదండి సేమ్ ఏం కూడా అలానే చేస్తామండి కాకపోతే మేము పచ్చన్నం వండమండి తీయ్యాన్నం వండుతామండి
అవునా పసుపేసి వండుతారండి మాకు
ఉమ్ తీఅన్నం వండుతాము అనితలగూడాలు కుడుములు ఇతీఅన్నం కళ్ళు ఆరపోస్తామండి బెల్లం శాఖ ఆర పోస్తాం
ఆ మాకు కూడా బేల్లం చాక పోస్తారండి కళ్ళు పోస్తారు బెల్లం చాగ పోస్తారు చేస్తారండి మాకు కూడా మా అత్తయ్యగారే ఉన్నారండి మేమేం లేదు మా రోజు టిఫిన్ చేసామండి పొద్దున్నే టిఫిన్ తినసాం
ఉ మేము పచ్చి మంచినీళ్ళే కూడా తాగామండి
మీరుంటారా
ఆ ఉన్నాఅండి ఈ సంవత్సరం ఇదే ఫస్ట్
నేను లాస్ట్ ఇయర్ కద ఏం తినకుండా వున్నానండి ఓకే అండి నెక్స్ట్ కాల్లో కలుద్దాం
సరే అండి థ్యాంక్ యూ అండి